హలో హలో
ఆ బాగున్నారండి
బాగున్నామండి మేము ఈ రోజు తెలుసా అండి చిన్నప్పుడు పెళ్లి రోజులో జరిగిన అన్ని గ్రూ ప్రవేశం అన్ని ఫోటోలు చూసినాం అండి చాలా నచ్చినాయండి నాకు
అవునా
మీకు తెలుసా అండి మీకు ఇంటికాడ పెళ్లిిల్లు ఏవన్నా అయినా కార్డులు ఉన్నాయి పెళ్లిి ఫోటోలు
ఉన్నాయండి నావి ఉన్నాయండి మా ఆడ బిడ్డవి ఉన్నాయి నా వి ఉన్నాయండి మా అమ్మాయి
హా మీ వి కూడా ఉన్నాయండి
మా అమ్మాయి పుష్పావత అయినవి ఉన్నాయండి
పుష్పావతి అయిన ఫంక్షన్ వి కూడా ఉన్నాయంండి నాక్కడ కూడా ఉన్నాయండి చాలా ఫోటోలు చిన్నప్పుడ చూడంగానే నాకు అన్ని గుర్తుొస్తున్నాయండి మా తాత స్టోరీలు చెప్పేది చిన్నప్పుడు కథలు అవి ఇవి
అవునండి
ఏం చేస్తున్నారండి పులిహోర చేసి రా అండి మరి
చేయలేదండి ఇప్పుడే చెం-చింతపండు నానబెట్టి పొయ్యి మీద పెట్టా అండి మా మామ్మాయి రేపు జాబుకి పోతుందండి బయటికి అన్నం తింటాం అన్నది అన్నం వండుకొని పోతా అంటే తన్న వద్దు పులిహోర
బాగుంటదా అండి మరి ఖరాబ్ కాదా అండి మరి ఎండకి
ఏం కాదండి కర
కరాబ్ కాకపోతే ఏం కాదండి కానీ
ఆ
అమ్మాయిని జాగ్రత్తగా బొమ్మనండి బస్సులల్లా దొంగలు వస్తున్నారంట గొలుసులు కాజులు చేతులు అన్ని తీసుకొని పోతారంటా అండి
మాకు అయ్యలు ఇవ్వండి అన్ని బ్యాంక్ లో పెట్టుకుంటాం అండి
బ్యాంక్ లో ఉంటే ఏం కాదులేండి గాని బ్యాంక్ లో లేకపోతేనే కష్టం అండి
మాకు దొంగలు భయం అండి మా బజారు మ్ మ్ ఇంకా ఏం లేదండి
మా ఇంటికాడ తెలుసా అండి
మ్
రాములు వారి కళ్యాణం జరుగుతుంది మేము వెళ్ళాలి మా కుటుంబం అందరినీ పిలిచిర్రూ వచ్చి మరి బట్టు వెట్టి రమ్మన
అవునా అండి మాకు గో అమ్మాయి రేపు పోతుంది ఇంకా రేపు నైట్ వస్తది మేము ఎల్లుండి పోతాం అండి
అవునా అండి నేను అయితే కో ఆ అవు
ఇంగ ఆమెకి అన్న ఉత్త అన్నం వండుతా అంటే వద్దు బాసు పులిహోరైతే తిన్నట్టు ఉంటది అంతే సరే వండుతలే అ న ఆమె కోసం లేవాలండి మూడింటికి లేసి నాలుగు ఇంటికెళ్ళి అన్నం వండి పంపియాలండి
ఆ పంపండి మరి ఎందుకు అట్లా ఆ మీ అమ్మాయికి మంచిగా భోజనం పంపి పండక్ బయట కొనుకోదుగాద మల్ల
అవునండి ఆహా ఉంటాయి ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదని సిటీలలా వా ఎట్లు లెవ్వంట
అవునా అండి అవునండి మా మా స్నేహితులు వాళ్ళ ఇంట్లో కూడా అండి అస్ అసలే గ్యాస్ లేదు నన్ను కూడా అడిగిందండి మూడు వేలు నాలుగు వేలు ఐన ఇస్తానే ఉన్నాయా అనే మీ దగ్గర అని అడి అడిగింది కానీ నా దగ్గర లేదండి గ్యాస్ ఇద్దాంమంటే వాళ్ళకి
అవునం నాకాడ లేదండి మన్ననే పెట్టా అండి పదును నాకు వచ్చా కాంట ఇగ పొయ్యి ఆగట్లేదండి
వేడ్ నీళ్ళు పెట్టుకుంటారా అండి మీరు వెనిల్లు తాగు నీళ్ల తోటి
తాగుతాండి స్నాలకి వామ్మో ఎండాకాలం వేనీళ్ళు పోసుకుంటే ఒళ్ళు మ మంటలు
మా ఇంట్లో వేనీళ్ల తోటే స్నానం చేస్తా అండి ఇప్పటికి కూడా నేను
అవునండి మేము ఏ నీళ్లు తాగాము
అవునండి వేనీళ్ళతోనే చేస్తాము మళ్ళీ వేడినీళ్లు తాగుతాము మంచిదంట అండి తాగితే రోజు మొత్తం వేనీళ్లు అవునండి మీరు రోజుకు ఐదు లీట్ టర్లు నీళ్ళ తాగండి మంచిది మళ్ళీ మీ ఇంటికాడ చుట్టూ వాళ్ళ అందరికిీ చెప్పండి వేడి నీళ్లు తాగాలి అని అవునండి మీకు తెలుసు స ఈ విషయం
ఏంటండీ
ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు తాగాలంట కదా
అవును తాగుతామండి అప్పుడప్పుడు
మీ ఇంట్లో మీ అత్తయ్య వాళ్ళకి మీ మామ వాళ్ళకి పెట్టండి కొంచెం పెరుగు మజ్జిగ మజ్జిగ చేసిపోయండి చల్లగా ఉంటది మామిడికాయలు మే ఇయ్యండి ముంజలు ఇయ్యం ఎండాకాలం కదండి అన్ని ఫే మంచి మంచి వస్తాయండి కూరగాయలు
ఉమ్
పండ్లు పండ్లు కూరగాయలు అన్ని పుచ్చకాయలు అన్ని తెచ్చుకుంటామ అండి మేవైతే
అవునండి మేము తెచ్చుకుంటాండి ఎండాకాలం మా కే ఐదు కిలోలు పది కిలోలు తెచ్చుకొని తింటాండి
అయితే మా నానమ్మ సమ్మక్క సారక్క జాతర పోయిందండి అయితే అక్కడ బెల్లం తే ఇచ్చిందా ఐదు కిలోల బెల్లం తెచ్చిందండి మీకు ఇచ్చిందా అండి ఎవరైనా ఇప్పుడైనా
ఆ కొంచెం పంపించిరండి పావుకిలో అంతా
మీకు తెలిసిన వాళ్ళాండి
ఆహా మా వాళ్ళే తెలిసినోళ్లు పోతే పంపించిర్రు
అవునా అయితే నాకు ఒక చీర కూడా తెచ్చిందండి ఒక సారీ మస్తుంది తెలుసా నా చీరయితే బాగా కట్టుకుంటే నాకు నచ్చిందండి మామ్మగారు కడితే
అవునండి ఆ
ఉ
ఆ
యా తిరుపతికి తిరుపతికి వద్దా పోదామా అండి
ఇప్పుడు రానండి టైం లేదండి పిల్లలు వచ్చాకే పోతాండి ఒక్కళం పోలే అండి
అవునా మేము వచ్చే ఆరు నెలల్ల పోవాలన్నమాట ముక్కు ఉంది మా అమ్మాయి మా మా ఇంట్లో వాళ్ళు మొకున్నారన్న మాట నాకు జాబ్ వస్తే పోదామ అని మీరు కూడా రండి వస్తా అంటే మీ కుటుంబం మా కుటుంబం కలిసి పోదాం
అవునా అండి
అవునండి మీ మీకు తెలుసా అండి పల్లెటూర్లలో వాతావరణం ఎలా ఉంటదో
తక్కువ ఆ ఎండాక మా అది ఎండలు ఎండలు బాగుంటున్నాయండి
పల్లెటూర్ కి ఎట్లుంటందో తెలుసా అని అడుగుతున్నాండి మిమ్మల్ని మా తాత వాళ్ళ ఇంటికి నేను ఎండ కాలంల పోతానా అన్నమాట అయితే అక్కడ తెలుసా అందరు చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టుకు టారు మస్తు ఉంటది తెలుస అ ఎవరికైనా గొడవైనా కూడా అందరూ వస్తారన్నమాట
ఉ
ఎవరైనా కొట్టుకుండ్రనుకో భార్య భర్తలు అందరు ఊరందరు లేస్తారండి ఇగ వాళ్ల మీద. ఆహ్.
అవునా అండి.
అసలు పల్లెటూరు ఎంత మంచిది తెలుసా అండి. కరెంట్ లేకపోయినా బతుకోచ్చు ఏం లేకపోయినా బతు. తీసుకొచ్చండి అక్కడ.
ఉమ్.
మేమైతే చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పెరిగినమండి అసలు మాకు అన్ని విలువలు అన్ని తెలుసానమా. మాటే ఎవరు మా నాన్నగారు నన్ను అలా పెంచారండి జాగ్రత్తగా.
అవునా అండి.
మీ నాన్నగారు కూడా మిమ్మల్ని మంచిగా పెంచారు కాబట్టి మీరు ఇంత ఇంత మంచి మంచిగా మాట్లా మాట్లాడుతున్నారు.
ఉమ్మ్.
మాట్లాడండి ఏమైందండి గొంతు లేదా అండి మీకు.
సర్ది చేసిందండి మాకు కొంచెం.
చిందా అండి.
మాట న అని.
గోలీలు వేసుకోండి మంచ్. గా అన్ని అ ఆవిరి పీల్చకోండి కోబ్బరి నూ వేడి వేడి నీళ్ళ. అలా జండుబామ్ వేసుకొని చెద్దర కప్పుకొని. ఆవు రి ఆవిరి పీల్సుకోండి మంచిగా సెట్ అయితదండి.
అవునా అండి.
అవునండి మీరు బుక్కులు చదువుతారా అండి. మీరు బుక్కులు చదువుతారా అండి పేపరు బుక్. కులు అట్లా పెళ్లి కార్డులు.
చదవానండి తక్కువ ఎప్పుడో.
కర అండి.
ఆహ్ పాటలు అయి చూస్తామండి. ఆహ్ హ్.
ఏం సినిమాలు చూస్తారండి గోరెంటాకు సినిమా చూసింరా అండి అన్న చెల్లెల్ది.
చూసినా అండి బయట చూసినా టీవీలో చూసినా అండి.
గోరింటాకు.
చూసినా అండి టీవీలో వచ్చి.
మస్తు ఉంటది కదా అండి అసలు నాకైతే ఏడుపు వస్తదండి అన్న చెల్లెళ్ల ఆ పాట.
అవునండి మా అక్క అంతే. నాకు అన్నయ్య ఉన్నరండి ఆహ్.
మీకు ఏడుపొస్తదా అండి ఆ సినిమా చూస్తే.
ఆహ్.
ఇంక మళ్ళా వేరేది. వేరే ఒక బాలక్రిష్ణ అయ్య ఒక నాలుగైదు సినిమాలు ఇష్టము నాకు శివుడ్ దోక సినిమా వచ్చింది. అండి మొన్న కళ్ళు రెండు కళ్ళు పీకేసుకుంటాడు. అల్లా మస్తు ఉంటదండి అదొ ఒక ఆ సినిమా అయితే.
అవునా.
మీరు చూడండి సినిమాలు మంచిగా.
ఉమ్మ్ మ్మ్.
సరే అండి రోజింట్లా.
ఖాళీగా ఉంటామండి.
మరి మీకోక ఉద్యోగం చూడాలా అండి మరి.
చూసుకుంటున్న దొరకట్లేదండి.
ఏం చేద్దాం అనుకుంటారండి మిషన్ కుట్టచ్చా అండి మీకు.
ఆహ్ పాతయి కుట్టుకుంటాండి చేతి పని.
చేతి పని చేస్. చేతి పని కూడా చేస్తారా అండి. అయితే నేను ఒక పది జాకెట్లు ఇయన అండి మీకు.
ఆ
మీకు పైసలు ఒస్తయ్ నేను తీసుకొస్తా అండి మీకు పా లాభం ఒస్తది కదా
ఆ ఒక్కొక్క జాకెట్ పన్నెండు రూపాయలండి ఏసినందుకు ఉక్కులు కాజాలు అన్ని మాయే ఫాల్ యస్ అండి పా మామూలు కుట్టే ఒస్తది జిజాక్ మిషన్ లేదు
మీ ఇంట్లో ఏ మిషన్ ఉంటే వా మిషన్ తోటి నేర్చుకోండి నేను మీకు ఒక ఒక నేర్పిచ ఆమని పంపిస్తా రోజు మీకు నేర్పిస్తది మంచిగా మీరే కుట్టొచ్చు అనమాట మీ
అవునా అండి.
మీరు ఉద్యోగం చెయ్యకండి కాని మీ ఇంట్లనే చిన్న చిన్నగా నేర్చుకోండి జాకెట్లు కు ఐరెన్ చేస్తరు కదా అండి బట్టలు మీరు
చేస్తా అండి ఇంట్లోనే చేస్తాం మా
మరి మీర్ బట్టలు ఇరన్ చేసినా బట్ బట్టలు ఐరన్ చేసినా కూడా పైసలు బొచ్చడు ఒత్తయండి మ మా బట్టలు అన్నీ ఐరన్ చేయ్యండి మీరు
అవునండి చేస్తా అండి మ్య మాఐనయే ఎక్కువ చేసుకు
చ్చినంక మీకే బట్టలు ఇత్తా అండి మీరు నా పైసలన్నీ నీకు ఇచ్చేస్తలేండి ఇప్పుడిగా
అవునా అండి
ఇగ మీక్ కాకపోతె ఎవరికిస్తా చెప్పండీ అసలు మమ్మల్ని పట్టించుకుంట్రా అండి మీకు ఉద్యోగం ఒస్ స్తే మీ పిల్లలకి మీర్ ఐదరాబాద్ బోతరు మమ్మల్ని ఏడ పట్టించుకుటరండి మా ఊరోళ్ళని మా అందర్ని మర్చిపోకండి ఎప్పుడైనా
ఆ మర్చిపోవండి
ఒకవేళ మీరిక్కడ్నించి ఎళ్ళిర్రు అనుకోండి. మా ఊర్లో అందర్నీ గుర్తుపెట్టుకోండి సరేనా అండి
సరే అండి ఆ ఇంక కాలేదండి టైమ్ కాలేదండి మాక్ దెల్సా అండి మే చేస్కుటం అండి మేము పప్పు పొయ్యి మీదా అన్నం పెట్
అన్నం అ అన్నం ఉడుకుతుందా అండీ అయితే మా ఇంటికాడ తెలుసా అండి ఒక ఆయన అయితే మస్త్ మంచోడండి ఫుల్ పనులు చే చిండు కాని లాస్ట్ కందరు మోసం చేసిర్రండి వాళ్ళని
అవునా అఎడి ఎందుకండి?
వాళ్ళకి అన్ని అందరికి పైసలు పెట్టిరండి ఇప్పుడు వాళ్ళకే లేవండి.
ఆహా ఎందు
ఇప్పుడు వాళ్ళకి పైస లేవు గాని వాళ్ళ బిడ్డ మాత్రం ఉద్యోగం చేస్సే వాళ్ళే కోటీశ్వర్లు అయితరండి.
అవునా?
నే ఇంకా నేను కూడా ఉద్యోగం చేస్తా అండి మా నాన్న కోసం ఇక చాలా కష్టపడాలి.
చేయ్యాలండి చేస్తుంటేనే అందరు
చేస్తానండి మీరు కూడా మీ ప్ పిల్లలకి చెప్పండి చదువుకోండి అని బ బండకేసి బాదండి ఒక రాయి కర్ర తీసుకుని కొట్టండి.
కోట్ట కూడ్
మరి ఎట్లా చదవాలండి చదువు రాదం ఇవ్క ఫోన్లు చూస్తే తిట్టండి.
ఆ
సరే అండి మరి మీకు ధన్యవాదాలండి మా మడినందుకు
మంచి మంచిగా మంచిగా ఉండండి అడిగినని చెప్పండి. ఆ నీతోని మాట్లాతుంటే నా అన్నం అయి